లో హలో
హలో
హలో హ లో ఏమమె బాన్నావా
బావున్నాను మేడం మీరు బావున్నారా?
ఏదో మీదయ అట్లున్న ఏం చేస్తాన్నావు?
ఏం చేస్తాన్నా ఇప్పుడే తిన్నా
ఏం తిన్నావ్ ఏంస్ పెషలు
పూరి చేశారు మీరు
మాది అదే నే
అవునా మీ పిజ్జిలో కూడా
ఆ ఉ మాఫీజిలో గూడ పూరినే మాట్లాడుకున్నారేమమ్మా పీజీ వాళ్ళు, మీ పీజీ వాళ్లు. ఏం లేం నిద్రా లేసినా తిన్నా
ఉ
ఇంగ మళ్ళా స్లీపె
ఉ
అంతే
ఎట్లుంది జాబు?
ఆ బ్యాంక్ బావుంది బావుంది కాదు ఎట్లుంది? మీకి జాబ్
లేదబ్బా బాగలేదు.
ఆ ఇంటర్వ్యూకి పోతాన్నావంటా కదా.
ఉ పోవాల్లా
ఆ
ఉ
ఎంజయ్ చేయి బాగా
ఏం ఎంజాయ్
ఆ ఎల్ డల్ గా మాట్లాడ్తానవే
ఏం లేదే మామలుగానే ఉన్నానే ఏన్
ఏమో డల్లుగా మాట్లాడ్తంటే
లేదబ్బా ఎట్లున్నారు మీ పీ. జీలో వాళ్ళు
బాగున్నారు రా రామా పీ. జికీ ఎప్పుడు అన్న
ఆమ్ వస్సలే
ఎప్పుడోస్సవు
టైం వచ్చినప్పుడు హ్మ్
టైం రాల్ల నూ రాళ్ల
రెండు రావాలా
మ్మ్ సరే సరే మాకు ప్రొడక్షన్ స్టార్ట్ చేస్నరు
మీకా
ఆహ్ మొన్న చేసింద్ లేదా. నేను ప్రొడక్షన్ నిన్నా ఆ ఇది పోట్ టల్లో సబ్మిట్ చేసేదానికి ఆప్షన్ వాలా మళ్ళ నిన్నా మొన్నటివి, నిన్నటివి రెండు కలిపి తొమ్మిది చేస్న సమిట్ చేసి ఇవాళ్ళ సబ్మిట్ చేస్నాం.
హ్మ్ పోనిల్లే మంచి పని
ఉహ్మ్ మీ రూమ్లో పొట్టమ్మాయి ఎట్లుంది. హే
బాన్నే ఉంది
బాన్నే ఏం జేస్తాంధి
పడుకొంది
ఆ నువేడున్నావు
నేను బయ్టున్నా.
హ్మ్ ఆ ఏం జెస్తనావ్ బయట బాల్ కన్ ఉన్నవా
మ్
మ్ హు
ఇంకా సినిమలక్ పోలే
ఆ
సినిమాకి పోలే.
సినిమాకా మాకు సినిమా చూపిస్త అన్నరాడా ఆఫీస్ ల
ఆహా బాగుందా సినిమా తెలుగు సినిమానా.
ఆ తెలుగునే ఏది కావలంటే అది అంటే. ఫుల్ టార్చర్ ఉంటుంది అన్నమాట
అంతా ఓకే థ్రిల్లర్ మూవీ.
ఆ ఇందులో సస్పెన్స్ అన్ని ఉంటా ఇవాలంతా. నీకేది కావాలంటే అది. క్షణ క్షణం వస్తా అంటుంది.
హా హా ఆహా
అవును మా కంపెనీకి వచ్చేయ్యి.
ఒస్తాలే
మా కంపెనీ కి వచ్చేయి ఆరామ్ గ వర్క్ చేస్తుండు, అంత ట్రైనింగే. పిసరు రెండు నెల్లు గడువు. దరువు
మ్
ఏం చెప్పు ఆ ఈ మంత్ థర్టీ వస్తే టూ మంత్స్.
మ్ ఉమ్ పోన్లే
ఆ ముందు జాయిన్ అయుండేది కూడా మంత్ ఎండే జాయిన్ అయినా.
మ్
హమ్
ఇంట్లో వాళ్ళు ఎట్లున్నారు.
బాగున్నారు, బానే ఉన్నారు.
బానే ఉన్నారు అని సాగదీస్తాన్నవే.
అంతే అది ఇంట్లో కష్టాలు ఏం చేద్దాము ఇంట్లో అట్ల ఉండయి కష్టాలు
కష్టాలు లేని ఇల్లు ఉండదు
నిజమే ఇంట్లో మా యమ్మ మా యమ్మ గూడ ఇప్పుడు ఏం పన్లేదు ఇప్పుడు మాయమ్మ ఏడపోతాను అంటే జ్యూస్ ఫ్యాక్టరీ ఉంటాన్ల
యాడ
పుంగ్నూర్ రోడ్ వల్సపల్లి దగ్గర
మీ ఊర్లోనా
బోయకొండకి తర్వాత పోతానులేదా
మ్
ఆ ప క్కో కటుందిలే ఆడ ఫ్యాక్టరీలు ఉంటయి బొమ్మల ఫ్యాక్టరీలో బొమ్మలన్ని ప్యాక్ చేస్తారు
అ
వా ఆటికి పోతా ఉన్నింది మాయమ్మ మాయమ్మ ఆడ పదైదువేలు సంపాదిస్ తనిందే
మ్ మళ్ళా ఏమైంది
మళ్ళ అది సీజన్ అయిపోయింది అందుకో క్లోజ్ అయిపోయింది ఆ ఆ అవి తిర్ నాలా అప్పుడు అట్లాంటిప్పుడే కదా బొమ్మలు ఎక్కువ పోతయి
ఉ హు
మాత్రమే ప్యాకింగ్లు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు అయిపోయినాయి అవి మామూలు గా ఆరు నెలలు అట్లుంటది అంతే నిన్న సార్ అయితే సంవత్సరం ఉండింది ఇప్పుడు
హు
మళ్ళా ఇప్పుడు మళ్ళా స్టార్ట్ చేసినారు నిన్న నుండి పోతానంట ఆ ప్రొడక్షన్లు గానీ ఆడా పోటీలు గుడు ఉంటాయి వాళ్ళకి
పోటీ గూడ ఉంటుందా ఓయమ్మ
ఆ ఇ పొద్దునే ఏడు నన్నాల్ బోయి నై ఎనిమిది నన్నాల్
ఓయిన్ పన్నెండు గంటలు
ఆ దసనీయే అంటూనే అమ్మ
ఓటీకి డబ్బులు ఇస్తారా
ఆ ఓ ఎంత ఎల్సిన ఒక గంటకు నూరు రూపాయలు నూరో నూట యాబైయో నూరో నూట యాభైయో
మ్మ్
అట్లా మేము ఐదు వందలు తీసుకొని వస్తుంది ఐదు వం లో ఒవరోజి ఈ వెయ్యి రూపాయలు గూడ వేసుకొని వత్తుంది
పోటీ జేసా
అవు ఆ
హ్మ్
పొద్దున్నే ఆరుకె వెళ్ళిపోతున్నా ఓగా రోజా
హ్మ్ మీకు ఫుడ్ ఎత్
ఫుడ్ ఎక్కొని పోతుందే
ఉహు క్యారీ కట్కున్నాము
ఆ అంతకు ముందు నేను ఇంట్లో ఉంటటి గాబట్టి ఏ మాయమ్మ జస్ట్ వంట చేసుకు పన్ బోయేది మల్లన్
ఊహ్మ్ ఉం
అట్లా
ఉ
ఇప్పుడు అన్నీ మాయమ్మ చేసింది కంది పాప ఉం ఇప్పుడు నేను ఇంటికీ పోతా గదా చేస్తే వేయండి ఆ ఇంటికి వోతాగదా నేను ఇంటి ఒయినా గుడా ఉం ఏం పనులు జేయను తత్తల్ గుడు దెలెక్ బోతు
పని చేస్తుండ్రు ఊహ్మ్ అవును బద్దకం వచ్చేసిందా నీకు
నిజంగానే ఇప్పుడు బద్దకం తానవొచింది మొన్న ఎట్లో పనులు చేసినారు కొంచెం అల్వాటు జెసుకోవాలా మల ఇప్పుడు ఇప్పుడు మాత్రమే అది నిద్ర లేకపోతేనే నిద్ర ఉంటే ఇంగా
నిద్ర నిద్ర నిద్ర నిద్ర
ఆ నైట్ షిఫ్ట్ బాధితులం కదా మనం అందులోను మనమంతా నైట్ షిఫ్ట్ బాధితులం గదా ఆయన్నే కటొచ్చిందంటే చాలు
మధ్యాహ్నం ఇంకేంటి
ఊమ్ భోజనమ ఏమో తెలిదు తెలీదు ఈరోజు గుడు పెడం ఈ రోజ్ గుడ్ పెడతారు గుడ్డు ఊమ్ అన్నేసి నీక్ లెంద నీ కూడా వసుందిరా
ఏంది గుడ్డ
ఆ
మీ పీజీకి వస్తే వస్తుందా
వస్తాది అంటే నీకు వచ్చేది గాద్ దు వాళ్ళు పెడతారు వాళ్ళు పెడతారు గుడ్డు ఆ ఆ
నేను ఆ గుడ్లే లే చెప్తాన
ఆ గుడ్లే ఇంగ ఏం గుడ్లు ఉంటాయి తిప్పు
ఏదో ఒకటి
ఉమ్
ఏదో ఒకటి అండి
ఆ ఏదో ఒకటి
ఏదో ఒక గుడ్డు అంటున్నా
ఆ హా ఇకేం కథా మీ రూమ్ లో వాళ్ ఏం చేసన్నారు
పడుకున్నారు అందరూ ఫోన్లు జూ సుకొని పడుకున్నర్
ఆ ఏం చే మా రూమ్ల అంతే కొంతమంది మేలుకున్నారు కొంతమంది చదువుకుంటన్నారు
ఉ స్టూడెంట్ తిన్నార మీ పిసీ లో
ఆ స్టూడెంట్స్ ఉన్నారు. లో చదువుకుంట ఉన్నారు. ఆ హా చదువుకోకపోతే